హలో
వినిపిస్తుంద
పిస్తుందండి బావున్నర
ఆన్ అ కొంచెం గట్టిగా మాట్లాడుతారా కొంచెం గట్టిగా మాట్లాడుతారా
ఇప్పుడు వినిపిస్
హలో ఆ వినిపిస్తానండి ఏం చేస్తున్నారు
ఏం జెయలేదండి ఇప్పుడే గోబీ నూడిల్స్ తినేసి వచ్చినాం మీరు
అవునా అ ఎం లేదండి ఊరికే కుర్చున్నా
ఆహా ఏం తిన్నారా ఏమన్నాటి అ బాగున్నారండి మీ వాళ్ళు అంతా బాగున్నారా ఆ ఎం కూర టీ కాఫీలు తాగి గోబీ నూడిల్స్ తినేసి వచ్చినాం
అవునా ఏక్కడుంటర్ అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారే
ఆ చాల ఎంజాయ్ చేస్తున్నామండి
ఆ
మ్
ఆ మీకేమైనా వంటలు చేయడం వచ్చా అండి
అంతే నా లైట్ లైట్ గా వచ్చండి, మీకు?
మంచి వో ఆ రాదండి, నాకు టీ పెట్టడం ఒకటి బాగావచ్చు.
ఆహా నాకు రై రైసులు చేయడం బాగ వచ్చండి.
అవునా
అంటే ఎగ్గరే ఇష్టమైన ట్రైస్ అవ్వి బాగా కావచ్చు
ఆ ఇంకా
హా ఇంకండి పొలానికి వెళ్ళేసి వచ్చినారా.
హా లేదండి ఎల్ల లేదు ఇరోజు
ఏమి ఎందుకని
ఏం లేదండి పొలంలో ఏం పని లేదు అందుకనే వేలలేదు
అవును ఆ
ఆ మీరేమైనా చదువుకున్నారాండి
ఆ అకౌంట్స్ చదువుతున్నానుండి.
అంటే ఎంత వరకు అండి
నేను ఎంబీఏ కంప్లీట్ చేశానండి.
ఆహా అవునా
ఆ
మ్
మీరు టెన్ంత వరకా
అవునండి, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువుకోలేకపోయాను.
ఆహా హమ్
ఇప్పుడు మీరు చెప్పింది వింటే నాకు చదువుకోవాలి నేను
అవునా అయితే నేర్పిస్తానులేండి
ఓకే అండి మీరు నాకు చెప్పండి ఈ ఎత్త ఏమి అనేది అకౌంట్స్ ఎందుకు యూజ్ అవుతాయిండి
అమౌంట్ వల్మ్మా నము అంటే మన రోజువారు జరుగుతున్న ఏమనా ఖర్చులు గాని మనకి ఎతు ఉంది ఆస్తులు ఎంతన్నాయి అప్పులు ఎంత ఉన్నాయి ఆదాయం ఎంతొస్తుంది మనకి ఎంత ఖర్చు అవుతు అ అనేటి అన్ని ఒక చోట రాసుకుంటాం అనమాట ఒక బుక్ అనేది మెయింటైన్ చేసుకొని
ఆ
మనకు తెలుసది కదా ఏది ఎతుంది ఎట్లు పోతుంది ఇది ఇది అనేసి సో ఫ క్లారిటీ కోసము
మా ఇంట్లో కూడా అట్లయితే అకౌంట్స్ చేస్తున్నాం అనమాట డైలీ ఆ పొలానికి ఎంత మందు ఆ ఇది కూడా కాకూడండి
అవునండి ఏదైనా మనం అవును అవును అన్నరికి
బాగానే నేర్చుకున్నారా అడి అక్కౌంట్స్
యావరేజ్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ మ్ అకౌంట్స్ అనేది జనర్ ఆ జనరల్ సబ్జెక్ట్ కాబ ట్టి ఎవ్వరైనా నేర్చు
ఆ అవును అంటే దానికి సపరేట్ గా నేర్చుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా మనం చేసేది అకౌంట్స్ డైలీ
అవునవును అదే ఉ ఉంటది కానీ ఇప్పుడు మనమయితే ఓకే ఓనర్ అంటే మనం మనమే చూసుకుంటాం కాబట్టి అంత అవసరం లేదు వాస్ ఒక కంపెనీకి ఎన్నో ట్రాన్సాక్షన్ అంటే ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి
మ్
కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ అనేటివి ఫాలో అవుతాము
ఆ ఓకే
ఆ
ఇప్పుడు ఒకవేళ చిన్న చిన్న షాపులు కంపెనీస్ లో బిజినెస్ దాంట్లలో అయితే మనమే చూసుకుంటాం అంతా ఎంత సరుకు తెచ్చుకున్నాము ఎంత అమ్మినాము ఎంత లాభం వచ్ వచ్చింది ఎంత ఖర్చు అయింది ఇవన్నీ మనమే చూసుకుంటాము ఒక పెద్ద కంపెనీ ఆ మనుషులు కావాలి ఈ కొన్ని నియమాలు ఇట్లనే పాటించాలి ఇట్లనే చేయాలని ఉంటది ఇక్కడేం లేదు మనకి మనం చేసుకుంటం
ఉ ఉ గంత బద్ధ
కొంచెం తేడా ఉందన్నమాట ఆ అకౌంట్స్ లోనే తేడా ఉంది ఇది మన సొంత నిర్ణయాలు చేసుకుంటాము దానికి కొన్ని ఆ అదే ను నియమాలు ఉంటాయన్నమాట పైన అథారిటీస్ ఏమయితే పెడతాయో అవి ఫాలో అయ అవ్వాలి
అవునవును
ఇంకా మీరు ఏం నేర్చు కుంటున్నారో నాకు కొంచెం చెప్తే మాకు హెల్ప్ అవుతాదండి
అంటే ప్రజెంట్ చిన్న చిన్న కంపెనీస్ కయితే ఒకటి అనేది ఉంటుందంటె ఒక ఫాలో అవుతాం కదా ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేసి
ఆ
ఆ ప్రజెంట్ చిన్న చిన్న కంపెనీస్ కయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది యూస్ చేస్తాం మన్నమాట
ఆ అకౌంటింగ్
అది వా ఆ దాని తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ ఎంఎన్సీస్ అట్లుంటాయి కదా అవైతే
ఆ
ఇండిఏఎస్ అనేసి ఒక ఆ ఆ దాని ప్రకారంగా మనం అకౌంట్స్ చేసుకుంటూ పోతామ
ఆ అవునా అంటే ఇట్ల కూడా ఉన్నయా
అవునవును
ఓకే
ఆ అలా అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం కదా అట్లా ఆ నియమాలు అట్లా వీటికనేవి పెట్టినారన్నమాట
బాగుంది ఇదేదో
ఆ
ఇంకా దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుంటే మాకు చాలా సహాయపడుతదండి ఇది
ఉమ్ ఉమ్
ఆ తెలుసుకుంటాను నేను కూడా
అవును
ఉ
మీరు కూడా మా దాంట్లో జాయిన్ అవ్వ జాయిన్ అవ్వచ్చు కదా మా ఇన్స్టిట్యూట్ లో
అండి నేను టెన్త్ అదే పదో తరగతి వరకే చదివాను కదండి ఎట్లా నాకంత ఏం తెలీదు కనీసం నేను డిగ్రీ అయినా చేసింటే ఆ ఏదైనా ఉద్యోగం తెచ్చుకోడానికి ఉండేది బట్ నేను ఎక్కడ కాకుండా పదో తరగతి వరకే చదివాను
అంటే ఓపెన్ గా ఇంటరు వన్ ఇయర్కి డిగ్రీ ఒక ఓపెన్ గా చేస్ స్తే మీకే మేలవుతుంది కదా
చేస్తే ఆ ఓపెన్ లో చేస్తే ఏం అంటే మనకు సర్టిఫికేట్ ఉంటది కానీ అక్కడ నేర్చుకోలేం కదండి మనకు సబ్జెక్ట్ నేర్చుకోలేం కదా మనకేమి ఆ సబ్జెక్ట్ ఆడ నేర్చుకుంటేనే కదా ఇప్పుడు ప్రే మీరు ఓ చెప్పగలుగుతున్నారు అట్లా నేను నేర్చుకోకపోతే ఎలా చెప్పగలను ఏం చే ఏం తెలుస్తది నాకు
సేమ్ లేదు చదువుకి చేసే మనకున్న నాలెడ్జ్కిి అసలు ఎం సంబంధం ఉండదండి
ఏమో నా పా నా ఆలోచన అయితే అది ఆ చదివేది ఏదైనా కూడా తెలుసుకుంటే మంచిది అని
ఉహు ఉ ఓన్లీ కొ చం వరకే అది నిజం అవుతుంది కానీ ఎక్కువ అంటే చదువుకు చేసే ఉద్యోగాలకి ఏం సంబంధం ఉంద్ మనకున్న నాలెడ్జ్ తో అ మనకున్న తెలివిని బట్టి చేస్తాం ఏదైనా అంతే
అవునా
ఉమ్
ఎక్కడికి వెళ్ళలేదా అండి అంటే ఇంకా బయటకు టీ తాగడం తినడం అక్కకుండా ఇంకెక్కడికి వెళ్ళలేదా
అవునాము ర అంతే అండి మేము ఇంక ఎక్కడికి వెళ్ళాము
దూరంగా ఏమైనా ఆ దేవాలయాలు చూడం గాని ఏదైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా అవి చుడడం మీ వారికి నచ్చదా
ఆ అంటే ఉంటుదండి అంటే అవు ఫర్ సపోజ్గా టెంపుల్స్ కెళ్ అంటే గుడికి వెళ్ళడం అంటే చానా చానా ఇష్టం అనమాట మెయిన్గా శివుడు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే బాగా తప్పనిసరిగా వెళ్ళాలనిపిస్తది కనీ ఈ మధ్య ఎందుకొ లేదు గాని ఆ ప్చ్ హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి ఫేమస్ ఆ అక్కడికి వెళ్ళాలని కొంచెం కోరికగా ఉందండి
ఆ వెళ్ళి రండి ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి అంత మంచి జరుగుతది
ఉమ్ అదే ఏదన్నా
మోక్కుకోండి
ఆ ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక కాయిన్ పెటతే అనేసి విన్నాను సో చూడాల ట్రై చేయ్యాల
ఆ వెళ్ళి రండి ఒకసారి అ ఎప్పుడైనా ఆదివారం శనివారం ఖాళీ ఉంటే వెళ్లేేసి రండి వీలుంటే శుక్రవారం కూడా వెళ్ళొచ్చు. చమ్మవారికి మంగళవారము శుక్రవారము ఆదివారం అమ్మవారికి వెళ్ళొచ్చు బాగా
అవన్ అవునులేండి. ఉమ్ మీకు ఫినాన్స్ అంటే ఏందో తెలుసా అండి
ఏమో అండి నాకంత ఏం ఐడియా లేదు తెలిసింటది అంటే మా విషయాల్లో ఆ అంటే ఇదే అని ఆ ఖచ్చితంగా తెలిదు అనమాట
ఉ ఉ అవునులేండి
అంటే ఏందండి అది ఫినాన్స్ అంటే
అంటే అది కూడా డబ్బుకి సంబంధించినదే అని నేను అనుకుంటు న్నా బట్ ఎగ్జాక్ట్ గా ఇ నాకు తెలీదండి
ఆ
ఇంకా సబ్జెక్ట్ మొదలు కాలేదు దాని తర్వాత మీకు వివరిస్తాను
అదే నాకు మరీ చెప్పండి అంటాను
ఆ ఖచ్చితంగా చెప్తానండి
కొంచెం తెలుసుకొని పది మందికి ఇట్లా ఇలా ఉంటది అకౌంట్ అంటే ఆ ఇది మనం డైలీ చేసే పనులలో యూజ్ చేస్తున్నాము మనము అని నేను మా చుట్టుపక్కల వాళ్ళందరికి పెద్దవాళ్ళందరికీ చెప్తానండి వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తది కదా దాని గురించి అవగాహన వస్తది కదా వాళ్ళు ఇంకా కొంచెం మంచిగా దాని గురించి ఆ మన ఖర్చులు ఆదాయము లాభము దీని గురించి కొంచెం దాని పైన బాగా మంచి ఐడియా వస్తది
అవునవును లేండి
అవును
ఉమ్
ఎవరెవరు ఉంటారండి అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు
నేను మా అమ్మ మా తమ్ముడు మా జేజీ
ఆ నాన్నగారు
మా నాన్న మా నాన్న
ఆ నాలుగు ఐదు మంది ఉంటారా అండి
ఆ అవునండి ప్రస్తుతానికి అయితే మేము ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి మేమే మా అత్తోళ్లు ఇంట్లో ఉంటున్నాము
అవునా
ఆ
మీ గృహ ప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించండి
ఆ తప్పకుండా అండి ఆ సరే అండి